హలో హ్మ్ ఏం లేదు ఇప్పటిదాకా మా అన్నయ్యతో మాట్లాడుకున్నా కాల్
హ్మ్ హు తిన్నారా
తిన్నా ఇందాకనే
నేం కర్రీ
ఆలు
హ్మ్ హ ఎందుకు ఇంత పోద్దులు తిన్నారు
అంటే పొద్దున్న తిన్నా మధ్యాహ్నం తినలేదు కొంచం ఆకలి తెస్తు అయితే తినేసినా
హ్మ్ హు
హ్మ్
హ్మ్ వాయిస్ డల్ ఉంది
డల్ ఏం లేదు నార్మల్గానే ఉంది
తుంద్ అనుకున్నా
హెడేక్ అయితే వోయిస్ డల్ వస్తదా నార్మల్గానే వస్తది కదా
నాదైతే డలే వస్తది అట్లా అనుకున్నా
హ్మ్ హు
హ్మ్ మీయ్ ఆ ఫ్యాన్ కలిగా నుంచి లేవరా
ఈ సమ్మర్ లో ఫ్యాన్ గాలికి ఉండక పోతే ఎట్లా
ఏసీ పెట్టిచుకు పోయిలు
హ్మ్ హా అది ఒకటే తక్కువ మనకు
ఉన్ని తక్కువ ఇంక ఎక్కువనే పెట్టించుకుంటలే
ఏంటి
ఇట్లే పెట్టించుకోవాలి అంటన్న ఏం లేదు
అర్థం కాలే
ఏసీ పెట్టించుకోలే అంటున్నా
అది ఒక్కటే తక్కువ అంటున్నా
అది ఒకటే తక్కువ అయింది ఇప్పుడు అందుకే చెప్తానా ఇట్లా అయినా ఇంకొక పది రోజులలో వొడుస్తాస సే సమ్మర్ ఆల్రెడీ వోడిచినట్టున్నది లాస్ట్ స్టేజ్ లో ఉందిగా ఏసి తెచ్చుకోని ఏం చేతరు వాన కాలంలో
అవును
హా
అది
చెప్పండి ఇంకా ఏం లే అటు ఇటు తిరుకుంటాన్నా
హ్మ్ హు వెదర్ ఎట్లా ఉంది అక్కడ
కూల్గా చీకటిగా హ్మ్
హ్మ్ హు వర్షం పడిందా
లేదు గాలి వచ్చింది కొంచం లైట్గా
ఉ హు
ఉ హు
ఆ-
అటు ఎట్లుంది వెదర్
ఇటు నార్మల్గానే ఉంది
ఉ హు
ఇటు సైడు
ఇటుకెళ్ళి ఏం చేసిర్రు
కాలీ టీవీ చూస్తూ ఉన్నాం
టీవీలో ఏం చేశారు
నార్మల్ వీడియోస్ షార్ట్స్ అట్లా
ఉ హు టీవి లో షార్ట్ లు వస్తాయా
యూట్యూబ్ లో టీవీలో యూట్యూబ్లో
దానికి బదులు సెల్లు కూడా చుడవచ్చు కదా షార్ట్లు చూసే టీవీలో
అంటే టీవీలో నార్మల్
షర్ట్ ఆ మీకు కళ్ళ కనబడయా స్క్రీన్ చూస్తున్నావా అంతేగా
జోకా
కనబడని వాళ్లే కదా పెద్దదాంట్లో చిన్న దాంట్లో కనబడుటలేదని
వర్షం సౌండ్
వర్షం సౌండ్
అట్లేం లేదు అట్లే ఏమన్నా వీడియోస్ చూద్దాంమని చూసినా ఏమ వస్తలేవు అన్ని చూసిననే ఉన్నాయి అయితే సరే అని షార్ట్స్ పెట్టుకొని చూస్తున్న
ఉ హు ఇంకా
ఇంకా చెప్పాలి
ఉ ఉఊ
మాట్లాడినావ మా అన్నతో
ఉ మాట్లాడీన
ఏ అన్నతో
చిన్న అన్నా తో
ఉ హు
మీ చిన్న అన్న ని పాపం ఓదిలేసిపోయినాంట అలా బావా
అవును చెప్పండి ఇప్పుడే పాపం
ఫీల్ అయితాండు
నాకు కూడా కోపం వచ్చింది అట్లా వదిలేస వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎందుకు అడగాలి రమ్మని
ఉ
ఒక మా ఇంట్లో మొత్తం సెట్ చేసుకున్నాడంతా
అలా ప్రైవేసీ మిస్ అవుతా అనిక మనకు తెలుసు కదా అలా ప్రైవేసీ ఎట్లుంటావు
తెలుసు అట్లాంటప్పుడు అసలు అడగకూడదు కదా రమ్మని
ఫస్ట్ అడగకుండి ఇటు చెప్పి అటు చెప్పి పే తిట్లదిన్నడు
ఉ
ఉ హు
ఉ
అయ్య మళ్లీ ఇంకోటి ఉన్నద దాన్ని కూడా కట్ కొడుతడు నాకు తెలుసు
ఇంకోటి ఏమంది
ఇంకో వీళ్ళు ఉన్నారు కదా చిచ్చరపిడుగు వాళ్ళను కూడా కట్టు కొటుకొడతాకావచ్చా
వాళ్లను కట్కుటినే మందియా ఇక్కడ అది ఎగ్జామ్కే వెళ్ళిపోతుది కదా వాళ్లెం కలుస్త దాన్ని కట్టు కొట్టినా కొట్టకపోయినా ఏం లాభం మరెట్లా ఎగ్జామ్కి వెళ్ిపోతుచ్చంది కదా పెద్దది. అంటున్నా
కట్టు కొట్టు కార్లో పోతాలంట
సరే కాార్లే ఉంటది
నువ్వు అన్నీ ఏమమ్మా నాకు కొత్త కొత్ ప్పెకు ఏము ఆల్రెడీ నాకు ఆ స్టోరీ నాక్ పి చో నేను అట్ల ఇట్ల చేస్తరా నువ్వు ఇంకోటి చెప్తే ఇంకోటి అయితది నాకు నువ్వు అదే అనుకున్నావ్ కదా
నేను అది కూడ ఏమనలేదు కంప్లీట్గా బట్
కున్నావ లేదా
ఆ ను నువ్వు అన్నదానికి నాకట్లనేే అనిపించింది లాస్ట్ కి
నాకు నాకు ఇప్పడీదాక లేని ఆలోచన నీవళ్ళ వచ్చింది అంటే గుర్తుక్ అట్ల వచ్చింది
ఆహా
ఇంక చెప్పండి
చెప్పాలి నువ్వు ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకో కొత్త స్టోరీ వినడానికి వస్తు
నేను వెయిటింగ్ నాకు మంచిగా అనిపిస్తుంది
మీర్ ఉండుది నాది
ఇప్పుడైతే నేను గుచ్చి గుచ్చి అడుగుతా ఇంకా
చె
ఇలా అలా అలా నడుగుతుంత
అడికేష
జరగాలని కోరుకుంటున్నా ఏదో ఒకటి
అది నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా జరుగుతాంది
నేన తనుుకుంటాన చ ఇప్పుడు ఆ మంచిగా కలిసిటులం మీ నడపన్న వాళ్ళ మొత్తం ఫెయిల్ అయింది
మమ్మీ మిస్ రానని చెప్పిందా
ఉ ఇంటేన్షిప్ చేసాడంటగా ఇంటేన్షిప్
నాకు ఇందాక చిన్నన్న ఫోన్ చేసినప్పుడు చెప్పిండు లేదు వస్తాడు సెవెంత్ వరకు అని
అదే అప్పుడొత్తడు అప్పుడు మీ చిన్నన్న రాడంటగా
అవును
ఆ ఇప్పుడుస్తే అందరు వచ్చెటోళ్ళు
హా
ఇప్పుడంటే మనం అందరం కలిసేటోళ్ళం
అవును
ఒకవేళ ఒకసారి మీ నడపన్నకి చేసి తిరుపతి పోయినప్పుడు ఒక త్రీ డేస్ అచ్చిపోమ్మ ని చెప్పు
నువ్వాడ తిరుపతికి వెళ్ళాడంటా
ఎల్లాడటనా
ఊహు వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీకి చెప్పేసిండట నాకు ఇవన్న ఉన్నాయి కూ మీరేళ్లేసి రండి
ఈ ఇప్పుడు ఇ టచ్చే దే అడిగా శివతాండమే
అవును
ఉ సెవెంత్ కి వస్తే ఇంకొక నాడు సెవెంత్ కు వచ్చినప్పుడు వస్తారా మీరు
నేను నా ఎగ్జామ్ డేట్ ను బట్టి చూస్తా
నీకు ఎగ్జామ్ ఏమి ఎగ్జామ్ ఉన్నాయి
పీజీ ఎంట్రన్స్ ఉంది అది ఆ జులై స్టార్టింగ్ లోనే ఉంది
జూలై స్టార్ట్ అయిపోయినంకా కస్తారా లేపోతే ఏమన్నా ఎటు అన్నా పోయేది ఉం
ఎట్ వెళ్ళటు లేదు కాని అయిపోయినాంక వాళ్ళు ఉండరు కదా
ఎవలు ఉండరు
ఉ అడిపన్నా
మీరు నడపనే ఎందుకు రా మీరు నడపనేది సెవెంత్ ఫస్ట్ వీక్ కన్నారుగా
అదే ఫస్ట్ వీక్ అంటే కరెక్ట్ ఫస్ట్ కే రాడు కదా అటు ఇటు అయి
ఫస్ట్కి ఎందుకు అయిపోతది మీ ఔ అయిపోవుడు సెవెంత్ కి అయిపోతది
నా ఎగ్జామ్ ఆ మాక్సిమం లెవెన్త్ కి టెన్త్ కి ఆ డేట్స్ లో ఉంటది
ఉ
నాకు రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి రెండు సబ్జక్ట్స్ వి టూ సపరేట్ డేట్స్ లో పె ఎగ్జామ్స్ ఉ మీ చెల్లె రాసింది చూడు మీ చెల్ల రాసింది చూడు ఆ ఏరియాలో తుమ్
ఆహా
ఉమ్ మాకు టూ సబ్జెక్ట్స్ మా టూ సెపరేట్ డేట్స్ లో వస్తారు వాటిని అన్నిటిని చూసుకోవాలి నేను కొంచెం
ని అందరు ఫెయిల్ చేస్తరు గా కలుసుడు
వాడు ఈ గ్యాప్ లో వచ్చింటే నేను వచ్చేదాన్ని
రాకండి అందరు రాకండి ఎవ్వలు రాకండి
ఆ
హు
అదీప
చెప్పు అబ్బా ఈ లోగప్ ఫోర్ డేస్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ ఏం రాకు మా అమ్మను
అర్ధం కాలే
ఈ లాస్ట్ మంత్ కి రమ్మన పోయిలు ఫోర్ డేస్
ఇప్పుడు కాల్ చేస్తా వరకి అప్పుడు చెప్తా
ఫోర్ డేస్ వచ్చిలానుకో అందరం కలవచ్చు లాస్ట్ ఫోర్ డేస్ మంత్ కి ఒక సండే ఉండి ఇంకో త్రీ డేస్ అయితది త్రీ డేస్ కి ఏం కాదు ఆ ఆబ్సెంట్ అయితే ఏమయితది ఏమ్మో ఉ గాదే లాస్ట్ ఇప్పుడు డైలీ వోమ్మను ఒక పది రోజులు లాస్ట్ ఒక ఫోర్ డేస్ ఉన్న ఆరిపోతది కలిసిన మానుకో
అవును
ఏట్ల ఇల్లు షిఫ్ట్ అయితలంట కదా
హ
అ మీ అక్క వాళ్ళు
ఎక్కడకి షిఫ్ట్ అవుతున్నాను
పాత ఇంటికి
ఏమో నాకు
మన ఫుల్ స్పేస్ ఉంటది అప్పుడు అది బాగా పెద్దగా ఉంటది
అవును అక్కడిది కదా కార్నర్ లో ఇల్లు
గోరం ఉంటది స్పేస్ ఇల్లు ఇరుకు కుటం ఇరుకటం ఉంటది కానీ ఏది ఇల్లున్నా మనం వాళ్ళు అటు సైడ్ ఉండొచ్చు అటు ఉంటే ఇటు ఉండొచ్చు
హా
ఫుల్ ఆడుకోవచ్చు
ఈ నడిపన్న లుక్ అంది సెట్ అయితే మనం అందరం ఈజీగా సెట్ అయిపోవచ్చు
ఉహూ నేను మా చెల్లిని ఎట్లా తీసుకొస్తా నువ్వెట్లా ఒప్పిస్తావు కావాల్సింది మీ నడపన్న నేను నీకు ఆ బాధ్యత అప్పచెప్తున్నా
వాంగదమ్మనడం
ఊ నువ్వే సైడ్ చెయ్ నువు ఉన్న మీ అన్న ఆ అన్నన్ని చేసినాకో చిన్నన్న ఎట్లనే చేస స్తాడు నేను చిన్నన్న తీసుకున్నా సందని లేదు ఎత్తా మమ్మే నపనా సలి
ట్రై చేస్తా
టై కాదు నువ్వు చెప్త అస్తాడు నువ్వు ఏదో ఒకటి చెప్పు
అంత సీన్లో దీని మొన్ననే చెప్పిన వస్తా అని
న మన నువ్వు వత్తాంటత్తవా అన్నలే నువ్వు చెడి ఎత్తత్త అన్న
అ నేను నా అంద నేను ట్రై చేస్తా ఎవరికి పోస్లు కాకపోతే వాడింది చేస్తా
పాస్పులేను రోజు పోతాను ఇట్ ఇట్లా చెప్పుకుంటూ ఉండాలి
చెప్తా ఇప్పుడు కాల్ చేస్తారు కదా చెప్తా
న రోజు కాల్ చేస్తాండా
ఇప్పుడు ఈ ఒక పని ఉంది దానికోసం కాల్ చేస్తున్నాను ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి
దానికి కూడా ఎత్తలేడు
అయ్యో కరెక్ట్ టైం కి చూసుకొని చెయాలి ఎప్పు పెడేటప్పుడు చేస్తే అది చేయడు
అయ్యో మేం శాంతి చేసినా కూడా మేము మాకు పను ఉన్నది బయటకి పోతాను రా అంటాడు కట్ చేస్తాడు మేం ఏం చేయాలి అప్పుడు బతిమాలలా
వచిినంక మళ్ళీ చెయ్యడా
చెయ్యడు
అ
మీ అంతా ప్రేమ మామీద లేదు కదా
అంతేం లేదు
ఉహూ అంతేం లేదు అనుకుంటేనే నువ్వే కదా ఎవెళకి ఎవరి మీద ప్రేమన్నావ్
ఆహా
ఉహూ చక్కం మంది